హలో హాయ్ అండి
తిన్నారా అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీ ఇంట్లో అందరు ఎలా ఉన్నారు పెద్దవాళ్ళు చిన్న పిల్లలు
అంతా బాగున్నారండి
ఆ తిన్నామండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి నార్మల్ గా ఇంకా పాత్రలు కడగాలి ఇంట్లో వర్క్స్ అన్ని ఉన్నాయి చాలా వరకు చేయాలి
ఓకే
ఉ ఇల్లు క్లీన్ చేసుకోవాలి
ఓకే మండే కదా ఈరోజు
ఆ అవునండి ఈ రోజు పూజ కూడా చేయాలేమో ఇంకా అంటే మీ సర్టడ్ చేస్తా తాను ఈ రోజు చూడాలి ఇంకా చేయ్యాలా లేదా ఇంట్లో పనులు అన్నీ చాలా ఉన్నాయి
ఓకే
ఓకే అండి మీరు అంటే ఎక్కువ షాపింగ్ అంటే ఆన్లైన్ లో చేస్తుంటారా లేదంటే ఆఫ్లైన్ లో చేస్
ఆన్లైన్ చేస్తానండి ఇప్పుడు మీ షో క్లిప్ కార్డు అమెజాన్ చాలా ఉన్నాయి కదండి
అవునవును
ఆన్లైనే అండి
ఆ అంటే ఎక్కువ అంటే అమెజాన్ చేస్తుంటారా లేదంటే మీషో
మీషోనే అండి ఎక్కువగా
అంటే మీషోనే ఎందుకు చూజ్ చేసుకున్నారు అని
అంటే క్లిప్ కార్డ్ అమెజాను అవన్నీ రేటింగ్ ఉన్నా అందుకు క్వాలిటీ ఉండవండి మీషో అంటే ఎక్కువగా మీషోలోనే చేస్తారంతా ఆల్మోస్ట్ మీషోలో బాగుంటాయండి అన్నీ
ఆఓ ఓకే బా అవునులేండి నేను కూడా చేస్తూ ఉంటాను మీషోలో అంటే డేరెక్ట్ అమెజాను ఫ్లిప్కార్ట్తో పోలిస్తే క్వాలిటీతో క్వాలిటీ కొంచెం దాంట్లో ఎక్కువ ఉండింటుంది బాగానే ఉంటుంది బట్ కాస్ట్ కూడా అట్లానే ఉంటుందండి
ఓకే
అమెజాన్ లో కాస్ట్ చాలా వరకు ఎక్కువ ఉంటుంది మీషో కి డబల్ రేట్ ఉంటుంది మిషోలో త్రీ హండ్రెడ్ కీ వచ్చే టాప్ అమెజాన్ లో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెట్టాలి
అవు
అవును
క్వాల్టీ కూడ
ఊమ్ ఆఫ్లైన్ లో తీసుకోరా అండి ఎప్పుడు
ఆహ లేదండి రేర్ అండి తక్కువగా తీసుకుంటానండి ఎప్పుడో కావాలి అనుకుంటే తీసుకున్నానండి
ఆహా అంటే మీరు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఎక్కువేస్తుంటారు నార్మల్గా చూడీదర్స్ వే స్తారా లేదంటే జీన్స్ టాప్లు అట్లా వేస్తూ ఉంటారా
అహా నార్మల్ టాప్స్ చుడీదార్స్ అండి
ఆ
ఆ హాఫ్ సారీస్ కడ్తానండి సారీస్
ఆహా అంటే మీరు షాపింగ్ మొత్తం ఇప్పుడు సారీస్ అంటే ఆన్లైన్లో తీస్కోడానికి ఎ క్కువ ఐతే ఉండదు కదండి ఇన్స్టగ్రామ్లో తీసుకుంటూ ఉంటారు బట్ చాలా వరకు మోసం చేస్తూ ఉంటారు
అవునవునండి
సారీస్ అన్ని ఎట్లా ఎక్కడ కొంటూ ఉంటారు ఎక్కువ
ఆఫ్లైన్ తీసుకుంటానండి సారీస్ సారీస్ వచ్చేసి
ఆ
అంటే క్వా దాన్ల క్వాలిటీ చూసుకోవాల్కదండి మనము అంటే షాప్ ఆఫ్లైన్ అంటే దగ్గిరగా వెళ్ళి కొంటాం కాబట్టి తీసుకుర్ర సారీస్ చూసి తీసుకుంటామండి మనము
ఆ అవునవును
ఆన్లైన్ అంటే చూళ్ళేం కదండి జస్ట్ మనం వాళ్ళు పెట్టిందే చూస్తాం అంతే కదా
ఆ అవును బట్ ఇన్స్టగ్రామ్లో ఎట్లా అంటే ఫొటోస్ ఒక రకంగా ఉంటాయి మళ్ళీ తీసుకున్న తర్వాత ఒక ర కంగా ఉంటాయి వాళ్ళు ఫొటోస్ ఏమో మంచి కెమెరాస్తో తీసింటారు ఆ ఫొటోస్ మంచిగా కనిపిస్తాయి మనం దానికి అట్రాక్ట్ అయి మనం తీస్కు కుంటాం బట్ కానీ క్వాలిటీ అట్లా ఉండదు వచ్చిన తర్వాత
అవునవును
ఆ మీర్కి అలా ఎప్పుడైనా జరిగిందా అట్లా క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా
మీరేం ఏస్తారండి
అంటే సారీస్ వేస్తూ ఉంటాను నార్మల్గా డైలీ యూజర్స్ కంటే డ్రెసెస్ వేస్ చుడిదార్స్ ఎ క్కువ యూజ్ చేసేది నేను
ఓకే
ఉం సారీస్ అంటే ఎప్పుడు రేర్ అండి పండగలకి ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ ఉంటయి కదా పెద్దగా పెళ్ళిలు గానీ ఇట్లాంటి ఫంక్షన్స్ అట్లాంటప్పుడు మాత్రమే సారీస్ యూజ్ చేస్తూ ఉంటానండి నేను కూడా క్కువ అంటే ఆన్లైన్ లోనే ఎక్కువ నేను కూడా మీరు చెప్పినట్టుగానే మీషో ఉంది కద మీషో లోనే కొంటూ ఉంటాను
ఓకే
అప్పుడప్పుడు ఫ్లిప్కార్ట్ అండి
ఓకే
మీషో ఎట్లా అంటే ఇప్పుడు మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది
అవునవును
ఉ కొంచెం తక్కువ అమౌంట్ తోనే మంచి మంచి క్వాలిటీగానే బానే వస్తాయండి క్లాత్ పరంగా అయినా ఏదైనా ఇంట్లోకి ఏదైనా వస్తువులు కావాలన్నా
అవును
ఉ చాలా వరకు అన్ని ప్రోడక్ట్స్ఊ ఫ్లిప్కార్ట్ అమెజాన్ తో పోలిస్తే దీంట్లో కొంచెం తక్కువగానే ఉంటాయండి వేరే యాప్స్ ఇంకా మొత్తం మొత్తం ఏ ఏదైనా కూడా
కొనలన్నా చాలా పెట్టాలి కాస్ట్ మనం అంటే ఆఫ్లైన్ లో అయితే ఆన్లైన్ లో అయితే కొద్ది తక్కువ రేట్లో వస్తుంది తుదండి
కొన్ని ఆఫ్లైన్ బెటర్ కొన్ని ఆన్లైన్ బెటర్ అండి అట్లా ఉంది ఇట్లా ఉంది
ఆ అవున అవును
ఒక్కసారి మనం ఆన్లైన్ లో మోసిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి ఆఫ్లైన్ లో మోసిపోతుంటాం రెండో ఎక్స్ ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి
అవునండి
ఆ కాకపోతే కొన్ని ప్రోడక్ట్స్ చాలా వరకు ఆన్లైన్ లో తక్కువగానే ఉంటాయి బయట పోలిస్తే
అవును
హ్మ్మ్
మాస్
మీషో ఏ ఎక్కువ అంటే మీరు ఫంక్షన్స్ కి వేస్తూ ఉంటారా శారీస్ అట్లా
అవునండి పెళ్లిళ్ళకి ఇలా ఎక్కడనా గుడికి వెళ్ళాలి అన్న అలావాన్లకే అండి శారీస్
హ్మ్మ్
హ్మ్మ్ ఆఫ్ సారస్ అప్పుడప్పుడు కడ్తా అంతానండి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తో ట్రిప్స్ వెళ్ళడం అలా దాంలోకి
మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇష్టం అంటే కాటనా లేకపోతే ఉంటాయి కదా ఫ్యాబ్రిక్లు అట్లాంటి దాంట్లో ఏది
మీకే అండి
మాకు కూడా అంతేనండి ఇప్పుడు చ వెళ్ళిన నువ్వు ఇవన్నీ ఉన్నాయి కదా అ ఏదైనా అయితే కూడా అది మంచిగా పోదు కాటన్ అయితే అనుకోండి కద ఏదైనా బానే పోతుంది తొందరగా
అవునవును
బట్ మనకు బాడీ కూడా మంచిగా అనిపిస్తుంది ప్రేమి కంఫర్ట్ గా అనిపిస్తుంది కాటన్ బట్టల అయితే
అవునవును
అ ఇంకా చెప్పాలంటే హెల్త్ పరంగా కాటన్ దుస్తులు ధరించడం చాలా వరకు మంచిది
అవును
ఉమ్మ్ అ
సిల్క్ కూడా సారీస్ బాగుంటాయండి సిల్క్ సారీసూ మాల్స్‌లో కూడా మాల్స్ జుడియో చాలా ఉన్నాయి కదండి పెద్ద పెద్ద మాల్స్
ఆ మాల్
సిటీస్లో అంటే చాలా పెద్ద పెద్ద మాల్స్ అలాంటి ఉన్నాయండి ఈ సిటీస్ కాకుండా పల్లె టూరు విలేజ్‌లో అయితే చిన్న షాపులే అండి
అ బట్ మాల్స్‌లో ఎట్లా అంటే ఇప్పుడు మనం బయట కొంటే థౌసండ్ రూపీస్ కొచ్చే శారి మాల్స్‌లో టూ థౌజండ్ పెట్టాల్సి వస్తుంది ఒక్కోసారి సేమ్ సారీ సేమ్ క్వాలిటీ సేమ్ ఫ్యాబ్రిక్ అయినా కూడా మాల్స్కో చాలా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుందండి
అవునవును
ఉమ్మ్ అలా నేను ఎప్పుడు మాల్స్‌కి పెద్దగా ప్రిఫర్ చెయ్యను
టిక్ వచ్చేసి హండ్రెడ్ పెట్టాలండి మాల్స్లో అయితే
అవునవును ఏదైనా అంతే అండి ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు షాప్స్ పెద్ద షాప్స్ అంటే గ్లాసెస్ అయెసి లైటింగ్స్ వేసి వాళ్ళా ఖర్చు మొత్తం మన మీదనే వేస్తారు అదంతా
అవునవును
ఆ ఇప్పుడు చిన్న చిన్న షాప్స్ అనుకో వాళ్ళు అదంతా ఏం లేదు నార్మల్ గ వాళ్ళ లాభం వాళ్ళు తీసుకొని తక్కువ రేట్
అయినా మా అం
నార్మల్ షాపింగ్ వేరు మాల్స్ అ మాల్స్‌కు వెళ్తే జుడియో మాల్స్ వెళ్తే మనం ట్రయిల్ చేసేసి మనం కొంటే కొనొచ్చు లేకపోతే లేదండి అ క్కడేమి ఇప్పుడు కొన్నా వేస్క్ కొనకపోయినా వేసుకొని జస్ట్ ఫోటలు తీసుకొని వస్తాంటం మనము
అవునవును
ఆ ఉంటుంది షాపింగ్ మనం షాపింగ్ షాప్ లేకపోతే నార్మల్ షాపుల్లేకి అదేం అట్లా చేయరు కదండి జస్ట్ చూస్తాం తీసుకొని వచ్చేస్తాం
ఆ అవును ట్రయిల్ చేయాలంటే ఆ బా మాల్సే బెటర్ అండి
అవునవును
ఎందుకంటే మనం ట్రై చేసి చూస్తాం చూస్తాము మనకి న చ్చితే తీసుకుంటాం లేకుంటే లేదు
అవునండి
ఉమ్మ్ ఒక దానికి పరంగా దాని పరంగా అయితే మాల్సే బెటరు ఎందుకంటే షాప్స్‌లో మనకి మనల్ని ట్రై చేయ్యనివ్వరు కదా
ఓకే
జస్ట్ మనం మనకి ఎలా ఉంటుందో మనం చూసుకొని తెచ్చుకోవాలి అక్కడైతే మనం ట్రై చేసుకొని మన కలర్ గాని ఫిట్టింగ్ గాని మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు లేకుంటే లేదు
ఔనవ్ ను అంటే ఇప్పుడూ మన నార్మల్ షాపుల్లో అయితే అండీ కొంటామూ ఆక్కడం అక్కడ్ కొన్ని తర్వాతా మనం మనకి నచ్చలేదూ ఒకవేళ మనం వెళ్ళి తీసుకోన్ తర్వాత మన పెద్దవాళ్ళక్ నచ్చలేదంటే మళ్ళీ మనం రిటర్న్ తెచ్చిస్తామన్నా తీసుకుంటార్ వాళ్ళు ఇక్కడ మాల్స్ లో అలా కాదు కదండి
ఆ ఎక్స్చేంజ్ చేసుకుంటరండి వీక్ అవ్యూ వన్ వీక్ టైమ్ ఉంటుంది లేదంటే టెన్ డేస్ వరకు టైం ఉంట్
ఔనవునండీ ఇక్కడ మాల్స్ లో అలా తీస్కు కొర్ కదండీ ఇప్పుడు మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ కిచ్చినా గుడ తీసుకోర్ వాళ్ళు
ఆ షాప్స్ లోది అస్సల్ దీస్కోరండి
ఆ ఔనండి
ఓకే తెల్సిన వాళ్ళ షాప్స్ అయిస్తే ఓకే గానీ తెలియని వాళ్ళ షాప్స్ కు మనం వెళ్ళామంటే ఖచ్చితంగా తీస్కు కోరు వాపసు
ఔనండి
ఆ ఇప్పుడు మీరేదైనా షాపింగ్ చేయాలంటే మీక్ దగ్గర్ లో షాప్స్ ఉన్నాయా లేదంటే దూరం వెళ్ళాలా అండి
దూర్ మే వెళ్ళాలండీ
ఉహు మీ ఊర్లో అట్ల ఏం చిన్న షాప్స్ అట్లేం లేవ
లేదండి
ఉమ్ ఇప్పుడు మీ దగ్గర మగ్గాలు అట్ల ఏమన్న వేస్తూ ఉంటారా అండి మీ ఊర్లోస్ మగ్గం వేస్తూ ఉంటార్ కదా బట్టలు
ఔనవును
మీ సైడ్ వేస్తూ ఉండారా అట్లా ఏమైనా
ఆహా మా సైడ్ ఏం లేదండీ అలాంటివీ
ఆహా
మగ్గాల్ స్యారీస్ చ చాలా బావుంటాయండి స్యారీసూ
బావుంటయ్ బట్టు షైనింగ్ ఉండవు కదండి అవీ
ఇప్పుడు కొత్తు పాత స్యారీస్ ని గుడ కొత్త స్యారీస్ చేసిస్తారంట కదండి అక్ క్కడా మగ్గం ఫిట్ చేసిస్తే
ఏమోనండి నాకు కొంచెం తెలియదు బట్ నేనేమనుకున్నానంటే కొంచెం మెషన్తో చేసిండే దానిక్ మగ్గంతో చేసేదెట్లా అంటే కొంచెం షైనూ అదీ రాదు
ఔనవున్
కొంచెం షైనింగ్ తక్కువగా ఉంటుంది
అంటే దాంట్లో గుడా ఉన్నాయ్ కదండి యా అంటే మగ్గం వర్కూ వచ్చేసీమ్
కరెంటువీ ఉన్నయీ నార్మల్ గ మన చేత్తో వేస్ వేసేదీ ఉంది గదండీ
ఆ ఔనవును చేద్ అదే చేత్తో వేసే చీర్లకైతే కొంచం అట్ల ఉంటుంది కరెంట్ మగ్గాల్ శ్యారీస్ కొంచం షైనింగ్ ఉంటుంది
ఓకే అండి బాయ్ అండి
ఓకే అండి బాయ్
లెవ్వే